ఇ తిన్నారా
తిన్నా బాబాయ్ బాగున్నార
బాగున్నా బాగున్నారా
ఆ బాగానే ఉన్నాం ఏం చేస్తాం జీవితాలు ఇట్లా ఉన్నాయి ఏం చేస్తాం ఇక ఎట్లా అట్లా ఉండాలి ఇక ఏం చేస్తాం
అర్జున్ కరెక్టే చెప్తుండే ఏమేం మాట్లాడుతాడో ఏం అర్థం కావడం ఏదు ఒకలా
అ
అప్పుడు అర్జున్ తో మాట్లాడిన వా అను
ఆ
ఏ అనా మ మంచి గా మాట్లాడు లేడు ఏమేమో మాట్లాడు తుండు అభిప్రాయాలు అంటుండు
అభిప్రాయం అంటే తెల్వదా నికి
అభిప్రాయ లా అంటుం ఏం అభిప్రా అభిప్రాయాలు చెప్పాలి మనం మన బా భాష మనది మాట్లాడితే అర్థంమవుతుంది ఇట్లా ఆరోగ్యమం అంట్టుండు అట్లా అంటుండడు అర్జున్
ఆరోగ్యం ఉంట
మరి ఎలా ఎలా ఉంది పవన్ గారు మీ హెల్త్ ఎలా ఉంది ఇ
హెల్త్ గురించి అడజకండి వేరే ఏన్నాడుండి
ఏద మీరు ఇవాళ కొద్దిగా చెమట చెమట అవుతుంది మీ ముఖంలో ఎక్కువ
జీవితమే చమట అయిపోయింది ఇంకా ఇక ముఖం ఏముంది మీ ముఖంనే చూస్తున్నారు ఇంకా ఆ లోపల ఎంత చెమటా ఉందో తెలుసా
ఇవాళ మీరు మార్నింగ్ లేేచి మంచిగా గ్రౌండ్ కి పోయ సారు చాలా సంతోషకరమైన విషయం విషం ఇది అయితే
ఎంతేగ ఏం చేతాము ఇగ
కీరా మ రన్నింగ్ పోయ ఒకే బాక్స్ అంతా కీరా క్యారెట్ రాగి జావా మంచిగుంది ఇలాంటి డేట్ మెయింటైన్ చేస్తే మీరు ముప్పై రోజుల్లో పది కిలో పది కిలో తగగు వస్తారు అనుకుంటా నేనైతే
తగ్గాలి ఏం చేద్దాం ఇక జీవితము బాగా డేంజర్ లో ఉంది బ్రో
రేపు పోత నా రా మారి గ్రౌండ్ క బ్రూ
పోవాలి కదా తప్పదు పో పోతేనే ఏమన్నా చేయగలం లేకుంటే పక్క ఉన్నోళ్ళు పక్కన ఉన్నోళ్ళు కూడా ఏం రా గిట్లా అయిపోయినావు అంతా అని చెప్తురు
అయ్యో ఒకటి ఏంటంటే ను్ మీరు పొద్దు నా ఫయికి పోవాల్సిన అవసరం లేదు నా అభిప్రాయం ప్రకారం
కానీ అక్కడ సార్ దగ్గర పో సార్ దగ్గర పోవాలంటే ఫైవ్ థర్టీ అక్క ఫైవ్ థర్టీ అంటూ వాళ్ళు
ఫైవ్ థర్టీనా సరేనా నద్ద వాడుకోవాలి మరి ఫైవ్ థర్టీ అంటే మీరు టెన్ థర్టీకి వచ్చి ట్రై చేయాలి
ఆ ఏమో అప్పుడైతే తినకముందు చడ అలనేే నిద్రా రా వస్తుండే ఇప్పుడు నిద్ర వస్తదో మరి ఏమైతుందో
కష్టం ఇప్పుడు ఎందుకంటే అప్పుడు ఫ్లో ఫ్లోలో వచ్చేస్తుండే ఎప్పుడు రా రాకపోవచ్చు మేది మన జన్యన్ లో ఉంది కదా అది అే
ఏ
అర్జుది జష్ నా కానీ ఒకటి మీరు రేపు ఆల్రెడీ మీరు నాలుగు రౌండ్లు వాకింగ్ కూడా చేసిన సార్తో పాటు అది ఏమంటారు ఎక్సర్జైజ్ చేసిన ఓకే ఎందుకుంటేనా ఎక్సర్సైజ్ బాగా చేపిస్తాడు ఎక్సర్సైజ్ లోనే కరుగుతుంది మ మంచిగా
అ అవును
నిజమేనా నేను ఏదో చెప్పుకుందా
ఇ లే ఇల్ ఇ మీ నిజ న ఇ మీ మీరు హుష్యారు పట్టా మీరు
ఎట్లా మాట్లాడితే తెలుగు కూడా మన పర్ఫెక్ట్ అయ్యేటట్టు ఉంది
అవున అవును
హ అయితే పోన్ గారు మంచి ఆ ఓహూ రేపు పోండి రేపు కుడా ట్రై చెయండి మెల్లెమెల్లగా ట్రై చేయండి
అవునవును నేన్ కూడా ట్రై చేయిస్తాగదా ట్రై చేయడానికే ఉన్నా నేను పుట్టింది నేను దాని కోసం ట్రై చేయడానికి నా జీవితం ఇక్కడ ఏడు సంవత్సరాల నుంచి
ట్రై ట్రై చేయడానికి సర్ పోలా పోన్ గారు మీ మీ ఈ విషయం మన విషయం ఒకసారి మనం అది మాత ఉంది కదా జన్నారమ్ మాత ఆమెకి కలిసి వద్దామని నేను అనుకుంటున్నా ఇప్పుడు మనది లాస్ట్ పరిస్థితి ఉంది అది నమ్మడానికి
పాప్ము వెళ్ళాలి ఒకసారి టైం చూసుకొని
నువ్వు పెళ్లికి పో
ఊ
వెళ్లి వద్దాం ఒకసారి మీ అమ్మతో మీ అమ్మ నేను మనం మనం ముగ్గురం పోదాం
ఆ
పోయేద్దాం
అ
మన కిరికిరి ఏముంది ఒకసారి తెలిచేద్దాం
ఏమైంది ఒ వావ్ ఇది మోత్తం జీవితం మో వాని కీర్కిరే కీర్కిర మొత్తం అంత
అ ఏం చేద్దాం ఏదో ఒకటి నడుస్తుంది ఇప్పుడు ఊ బా నేను ఇవాళ అది ఏం కర్రీ వంకాయ కూర ఇంకా సాంబార్ ఆ లైట్ ఆ నాకు టమాటా ఫ్లేవర్ ఎక్కువ వస్తుండే వంకాయలో ఏదో ఐతే మనకు ప్చ్ ఉ బయట నుంచి ఉమ్ డబ్బులు అయితే ఖర్చులు అయిత లేవు కదా అది మంచి విషయమే లేకపోతే ఈ ప్పటి మనకు తేలు తీయాలి ఆయిల్ తీయాలి అన్ని తీస్తే మనం చాలా ఖర్చులు అయిపోతుండే
అవు
టైమ్ కూడా అస్
అంటే మీరు చిన్నప్పటి నుంచి ఇంతేనా లేకుంటే ఇప్పుడ ఇట్లయిన్రా
ఏమని
ఇట్లనే ఏం మాట్లా అంటే మీకు మీ భాష ఫరక్ట్ ఫరక్ట్ రావట్లేదు మీది
తెలుగునా మేము మేము
వాయిస్ కట్ అవుతుంది అండి
మావ్ చీ
వాయిస్ కట్ అవుతుంది హలో ఆ ఓకే ఓకే ఇప్పుడు ఓకే ఇప్పుడు ఓకే ఆ ఓకే ఓకే
ఓకే బయట పైన నేను ఉన్నారా మీరు అ
అవునండి పైననే ఉన్నాం ఇప్పుడు ఎట్లా అంటే ఇకా మనం కన్సిస్టెన్సీగా చేసుకోవాలి ఏదన్నా ఇప్పుడు ఈ కొన్ని రోజులలో ఒక మూడు సబ్జెక్టుల, రెండు సబ్జెక్టులా, ఒక సబ్జెక్టా అనేది. దన్ చదువుకొని అంటే బాగుంటది
హ్మ్ హ్
నాకేమనిపిస్తుందింటే ఆ నోటిఫికేషను మనం చదువుకోలే కదా, ఇద్దరము మనం చదువుకున్న తర్వాత ఇద్దామని అనుకుంటున్నారేమో అని, నేను అనుకుంటున్నా. హరీష్ గారు అర్ధం అయ్యిందా నేను చెప్పింది, హలో హలో హలో హలో వినిపిస్తుందా హలో హలో హలో వాయిస్ వినిపిస్త లేదండి. అలో
హలో
వాయస్ కట్గా ఆ ఇప్పుడు వినిపిస్తుంద్ ది ఆ నే నేను చెప్పింది అర్థమైందా మీకు హలో హలో హలో హలో హలో హలో హరీష్ గారు హలో
ఆ ఇప్పుడు వినిపిస్తుంది
స్తుంది
ఇంతక్ ముంద్ ఎంన్ వినపడలేదు
అప్పుడు మప్ కనెక్షను వినబడతలేదు సరిగా ఇప్పుడు వినబడు
మీరు ఇప్పుడు వినిపిస్తుందండి హలో
విన్పిస్తున్
హా